హలో
అౌంట్
హలో
ఉమ్ వినబడుతుందా
ఆ ఓకే
ఉమ్
ఏం చేస్తున్నవ్ తిన్నవా
తిన్నా తిన్నాను నువ్వు తిన్నవా
హుమ్ తిన్నాను తిన్నాను ఎక్కడున్నావ్
ఇంట్లో ఉన్న ఎగ్జామ్స్ రాయినికి వచ్చిన
హు హు హుమ్ ఎక్కడ ఉంటున్నావ్ హైదరాబాద్లో ఉంటున్నావా
ఉమ్ హైదరాబాద్ లోనే ఉంటున్నా ఏదైన్నా ఒకటి ఎగ్జామ్స్ ఉంటే వస్తున్నా రాస్తున్నా వెతున్నా ఈ ఎగ్జామ్స్ వల్ల కూడా యూజ అయ్యేటట్టు ఏమీ లేదు నాన్ ఉంటా తెలిసిందే కదా ఎగ్జామ్స్ వల్ల కూడా ఏమి వచ్చేది లేదు జాబ్స్ వస్తాయ్ అన్న గ్యారెంటీ లేదు
మా జాబ్స్ అన్ని ఆ ఏ ఐ తీసుకుంటుంది
ఏఐ వచ్చిన దగ్గర నుంచి అసలు ఎవర్ జాబ్స్ ఉంటాయి పోతాయా అర్ధం కాట్లేదు
నాకు రావట్లేదు ఉంటే పోతే కూడా అవసరం ఉన్నా వాలకు అసలు పాపం వాళ్ళది వేర్ అసలు
ఆమ్ వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి మనం అన్న ఇప్పుడు ఏఐ గురించి నేర్చుకుంటున్నాం అన్నిటి గురించి నేర్చుకుంటున్నాం బట్ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఓన్లీ సిస్టమ్ వర్క్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు ఇట్లా మాత్రమే ఉంటాయి ఇప్పుడు వాళ్ ళ్ళ కూడా ఈజీగా ఏ ఐ చేస్తంది వాళ్ళని తీసేసి కూడా ఏ ఐ పెట్టు
అదే కదా ఇప్పుడు మోస్ట్లీ మా సీనియర్స్ అయిన ఎవ్వరైనా చెప్తున్నారు ఏ ఐ ఉంది మీకు జాబ్ రావడం కష్టము ఎట్లా చేసుకుంటారో ఏమో అసలు చ ఇప్పుడు ఇంజనీరింగ్ అంటేనే వేస్ట్ అనుకుంటా అంటున్నారు
హ్మ్
మొన్నా
ఇంజనియరింగ్ అనే కాద్ దు మా ఫార్మసీ పరంగా ఎందుకు కాదు అంటే ఏ జాబ్ పర్పస్ అయినా ఏ ఐ అట్లా ఇన్వాల్వ్ అయింది
హ్మ్ అదొకటి ఇన్వాల్వ్ అయ్యి అందరీ జాబ్స్ అన్ని తీసుకుంటుంది
అ హ్మ్ అడ్వాంటేజెస్ ఉనాయి ఏఐ వల్ల అసలు ఇప్పుడు ఏఐ వచ్చిందే ఒక మనిషి వల్ల కదా హా దానిలో అడ్వాంటేజెస్ ఉన్నాయి మన వల్ల తెలివి లేకుండానే ఇగ వచ్చిందా
అది కూడా నిజమే అనుకో ఇగ మోస్ట్లీ మనమే డైలీ యూజ్ చేస్తున్నాం
ఆ మనమే యూజ్ చేస్తాన్నాం ఎక్కువ మొబైల్స్ లో చాట్ జి పి టి అని అది గిబ్లి ఆర్ట్స్ అని ఏదేదో వచ్చినాయి అసలుకి
అన్నీ చేశాం గూగుల్ జెమినఐ చాట్ జి పి టి పర్ప్లెక్ సిటీ డీప్ సీకే ఇన్ని వాడుతున్నాం అసలు వాడేది వాడుతున్నాం అది మమ
మనం అవు ఆ మనం ఎట్లా ఆన్ అే దాన్ని ఎంతవరకు యూస్ చేసుకోలో అంతవరకు యూజ్ చేసుకోలి అతిగా యూజ చేస్తే మనకె లాస్
దానికి ఇప్పుడు ఏదంటే ఇప్పుడు మనం మనకు మనం దానికి డేటా ఇస్తే దానికి ట్రైన్ అవుతుంది సో దాని వల్ల ఇంకా ఎ ఏమన్నా ఇష్యూ స్ చూసి వచ్చినా ఏదన్నాయినా కానీ ఒక ట్రైన్ అయింది కాబట్టి ఆన్సర్స్ ఇవ్వగలుగు
హ్మ్
అదేమంటారు పెంచి పోషిస్తున్నాం మనమే
హా హా అవును దానివల్ల ఏమైతంది తెల్సా మనిషి వల అ అసలు అయితండు పని ఏం చేయకుండా అ దీ ఎ ఐ ఎ ఐ అని చెప్పి ఏ మన బ్రెయిన్స్ వాడం బంద్ చేస్త తల్లింగా మనుషులు ఒకప్పుడు జనరేషన్ ఎట్లుండే అసలకి ఈ మొబైల్స్ ఉన్నాయా ఏవన్న ఉన్నాయా వాళ్ళ ఓన్ టాలెంట్ హవా హార్డ్ వర్క్స్ తోనీ ఉండేది హ్మ్
అదే వాళ్ళ దాకా ఎందుకు ఇప్పుడు మనమే చూడ అసలు మొబైల్స్ లేకుండా ఉండి ఇవేం లేకుండా ఉండే అప్ టు ఇంటర్ వరకు బుక్స్ ఒకటే ప్రపంచం లెక్క బతికినం ఇప్పుడు అసలు అన్నీ కరోనా వచ్చి అన్ని వచ్చి ఇగ ఏ ఐ వచ్చింది పన్లు పొయినై అన్నీ బొయినై
మనమయితే మనం మనం న్ దగ్గర్నుంచి ఛానా జూష్నం
కాని వరస్ట్ జనరేషన్ అంటే మన్దే అన్నీ చూసాం వార్ యూష్ణం వైరస్ యూస్నం అన్నీ యూస్తున్నాం అవున్న్యూస్ ఈ మధ్య చూస్తున్నవా అప్డేట్ అవుతున్నవా
ఎందుకు ఏమైనా సెన్సేష్నల్ న్యూసుందా అచ్చా అయితే నా వాళ్ళు కాంప్రమైజ్ కొస్తున్నరాంట గదా
ఆ చాన్సుంది గని మళ్ళ చెప్పలేం డొనాల్డ్ ట్రంప్
ఆ అయినా మనకీ వేరే కంట్రీ వాళ్ళూ అంటే ఇట్లా ఈ ఏంటది గ్యాసెస్ మనకీ ఇబ్బందవు
ఆ ఎల్. పీ. జీ. షార్టేజ్ అది అక్కడ ఆల్రెడీ ఫిల్లై క్లియర్ అయింది
షిఫ్ట్ ఒక షిఫ్ట్ ఐ మీన్ ఆల్రెడీ అరేంజేసీ షిఫ్ పంపిస్తన్నరంట గదా ఫినాషియన్ అయినా గుడా అన్నీ క్లోజ్జేస్తున్నరసల్కీ మ్యాగ్జిమం
ఏవొ ఉన్నాయన్నయిపోయింది లిమిట్ అంతా అయిపోయిన్ తర్వాత ఇగ వాళ్లేక్క నుంచి తీసు
మ్మ్ ఇగ గంతెందుకూ మా హాస్ట్లల్స్ లో కూడా క్లోజ్ చేశీరు అంటే గ్యాస్ యూస్ చేయకుండా ఆంటి వాళ్ళం
ఉమ్మ్ మా దాంట్లొనైతే సీదా కట్టలి పొయ్యే పెట్టిరు
ఆ మా ఆంటి గూడ అంతే కట్లెపొయ్యి పెట్టి చేత్తందామె
బానే ఓపికొచ్చింది రెమెంబరింగ్ ఓల్డ్ డేస్
యా బట్ నీనలా ఇట్లా హొట్ హాస్టాల్స్ నడిపే వాళ్ళక్ చాలా ఇబ్ బ్బంది ఎందుకంటే ఆ క్లీనింగ్ ఇబ్బందైతది టైమింగూ ఒ ఓసారి ఇబ్బందయితది అదే వర్షకాలం అయితే ఇంకా ఎక్ కువ ఇబ్బందైతది ఇప్పుడంటే మ్యానేజ్జెత్తాండు
సమ్మర్ కాబట్టి సెట్ అవుతుంది లేకపొ అయినా సమ్మర్ అయినా ఏముంది వర్ షాలు సంబంధమే లేకుండ పడతానై
నిన్న హైడ్రబాడ్ లో పడిందంటగా వర్షం
ఘోరంగ పడుతుందే అసలూ రూమ్లకెళ్ళి బయటికిళ్ళట్లే
కంటిన్యూగా వన్ అవర్ పడిందంట వర్షం తమ్ముడు కాల్ చేస్తే చెప్తుండు
దే ఘోరంగా పడుతుందసలు బయటికెళ్దాం అంటే భయం అయితుంది ఏడ వర్షం పడుతదోన లఫ్ సడన్ వర్షం పడుతుంది పోతుంది
ఆ ఆ అ మా వరంగల్లనేమో ఎండగొట్టి చంపుతుంది
హుమ్ మీకు పంపిస్తం ఆగండి వర్షం టార్చర్ యూపిస్తది మాకు మీకింత పంపిస్తం
పంబియం
ఏమో నేను మళ్ళా హాస్ట కెళ్ళాలీ ఏంటో రేపు వర్షం బడకుండ ఉంటే జాలని కొడుకు
ఉమ్ ఎప్పుడెళ్తానవ్ మరి హాస్టల్కి ఎప్పుడేల్తున్నవ్ హాస్టల్కి
రేపెళ్తా రేప్ మార్నింగ్ టెన్ కట్లెళ్తా టన్కీడ బస్సుంటది టెన్ తర్టీకి నుంచెల్లి ఇగక్కడ బస్ ఎక్కేసి మళ్ళ ఆన్నుంచటు హైద్రాబాద్ ఇగ మళ్ల రాన్ అన్ని
ఉహు
మీకు ఫెస్ట్లు అన్ని అయిపోయినయి కదా కాలేజ్ ఫెస్ట్లు
రీసెంట్గా అంటే మా వాళ్ళకి కాదు బీటెక్ వాళ్ళకి అట్లావాలందరి ఇగ మేము కూడా పాటిస్ ఉన్నాం అనుకో అందులోనే సెలబ్రేషన్స్ అయినయి
మీకన్నా ఇప్పుడ మాకు ఏదిగాలె మాకు ఇప్పుడు నెక్స్ట్ ఉంటయి అంటే ఏప్రిల్ లో మొత్తం సగం అవి ఉన్నయి సగం ఎగ్జామ్స్ ఉన్నయి
ఉహు
చూడాలి ఏమైతదో ఎగ్జామ్స్ ఏమైతాయో ఏమో
ఉహు
అవును రేప్ ఎట్టు బయటికేటన్ ఎలెదుందా ఫెస్టివల్ ఉందిగా రేపేకద ఫెస్టివల్ ఉ
ఆ శ్రీరామనవమి కదా ఊ రేపు రా బయటికి
ఎందుకు పండగ
అంటే ఇక్కడ ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ వుంది వెళ్తే వెళ్తా
అటు ఉంటే ఇక మంచిన ఉంటే అక్కడ మీరు ఉండే ఏరియా దగ్గరలా మంచి మంచి గుళ్ళు ఎళక పోయిరు ఫ్రెండ్స్ అంత గా గంత కలిసి నేన్ రావాలా మరి
ఆ
ఉ నేను రావాల మరి అంటున్న వెళ్దాం
షుర్ వచేసెయ్ పోదం
దగ్గరుంటే పక్కా వచ్చేదాన్ని
నువ్ వస్తే ఎవరు దాని విల్వనే విల్వ చెత
అద్దనరు ఫస్టింగ్
వస్తా అన్న కదా నేను వచ్చేస్తా హ్మ్ లేద అసల్ నేను కాల్ జేద్దామనుకుంటున్నాను నేను తినరా స్వీట్స్
ఓకే బావుంది నాట్ బ్యాడ్
ఊహూ
ఇంతా కాని అక్కడ అంతా ఇక్కడ కాలేజీ వాళ్ళే ఉన్నారు అమ్మా ఎవరెవరు ఎన్నో మా క్లాస్మేంట్ గలిసింది ఒక ఆమె
ఊహు అంటే ఎగ్జామ్ దేని గురించి
ఇది కోడింగ్ ఇవి ఆప్టిట్యూడ్
ఆహా అంటే కంపెనీయా
హ్మ్ కంపెనీ కంపెనీ కంపనీ మెయిల్స్ ఎక్సమ్ ఇన్ కేస్ దీంట్లో వస్తే మంచి ప్యాకేజ్ సెలెక్ట్ అయితే మంచి ప్యాకేజ్ తో జాబ్ ఉంటంది మనం లాస్ట్ సో క్వాలిఫై అయ్యే దాన్ని బట్టి
ఉమ్ తర్వాత ఇంటర్వ్యూ లు ఉంటాయా
ఆ ఇంటర్వ్యూ ఉంటది గా అయిపోయిన తర్వాత
ఉమ్
ఫస్ట్ ఇది అయితే కావాలి కదా అదే చూస్తున్నా సెలెక్ట్ అయితే చాలని
మీ ఫ్రెండ్స్ రాస్తున్నారన్న
ఇంకా చాలా మంది రాసీళ్ళు ఈ రోజు చాలా మంది ఈ రోజు నాకు వడ్డ సెంటర్ లోనే మా ఫ్రెండ్స్కే ఇద్దరు ముగ్గురుకి పడి పడ్డది
మ్మ్ హ్మ్
కున్నవంటే హైదరాబాద్ లో పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళు చ ఆల్రెడీ రాసిరు కొందరు ఈ రోజు కొందరుకు ఉండే
మ్మ్
నువు ఇక రిజల్ట్స్ వచ్చి వస్తే చాలు హ్మ్మ్ హ్మ్మ్ సరే బాయ్
ఓకే బా బాయ్
బాయ్